హలో
హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్న నువ్ ఎలా ఉన్నావ్
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇలానే గొమ్మున కూర్చొని ఉన్నాను ఏం చేస్తున్నావు
నేను కూడా అంతే పనుకోను ఉన్నా అట్లా చల్ల గాలోస్తాంటే
అవ్నా
ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసావా
లేదు ఇంకా వెళ్ళాలి నువ్వు చేసేసావా
లేదు ఇంకా మా అమ్మ చేస్తోంది ఇంకా మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది ఆంటీకి అసలు ఫస్ట్ కస్టమర్ ఆర్డరు ప్లేస్ ప్లేస్ అయిందనమాట ఆ ఆంటీ అయితే చానా ఎక్సయిటమెంట్ గా ఫీల్ అవుతాంది ఇంగ నువ్వు ఒకవేళ ఫస్ట్ ఏమైనా చిన్న బిజినెస్ పెట్ టీ నీకి ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎట్లా ఉంటుంది ఫీల్
అంటే నేను కూడా ఎక్సైట్మెంట్ లో ఎగుర్తా ఉంటాను కి ఆ రోజు అయితే స్ స్లీప్ కూడా పట్టదు
నిజమేలే ఇంగ ఫస్ట్ ఆర్డర్ స్క్రీన్ షాట్ ని లైఫ్ లాంగ్ సేవ్ చేసుకుంటాం కదా అది ప్రింట్ తీసుకొని ఇంగ దానికి జిరాక్స్ అతికిచ్చి ముందర కా మొత్తం ప్యాక్ చేసి బుక్ లో రాసుకొని
అవును అది మన ఫస్ట్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది కదా మాకు
ఆ ఇంగా ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చేస్తాం కదా
అవును రిబ్బన్ పెట్టి థ్యాంక్ యూ నోట్ పెట్టి పంపడం అంటా ఇవన్నీ చేస్తాం అప్పుడు
ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకా అడిషనల్ గిఫ్ట్ కూడా ఇచ్చి పంపిస్తాం ఇంగ స్మాల్ డి తెల్సు కస్టమర్ కి చాలా నచ్చుతాయి కదా
అవును ఫస్ట్ రివ్యూ కోసం ఇంపేషెంట్ గా వెయిట్ చేస్తాము ఎప్పుడేప్ ప్పుడు వాల్ రివ్యూ పెడతారా అని చెప్పి
ఆ ఇంకా కస్టమర్స్ అయితే ఇంకా టేస్ట్ అంటే ఒకవేళ అది ఫుడ్ ఉంటే టేస్ట్ సూప్ పర్ ఉంది ఇంకా లేకపోతే ఏమైనా క్లాత్స్ అంటే ఇంకా క్వాలిటీ మంచిగా ఉంది అని మెసేజ్ మెసేజ్ చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం
అవును ఆ రోజ అంతా ఫుల్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం
ఉ అవును ఇక టీ పార్టీ పెట్టేసుకుంటాం అంతే ఇంక పెట్టేసుకుందాం మళ్ల మనం
అవును ప్రాఫిట్ వచ్చిన ఫస్ట్ ఏం కొనాలి అని చెప్పి ఇంకా ఆలోచనలో పడిపోతాం ఆ
ఇంగా బిజినెస్ కి కావాల్సిన ఐటమ్ మళ్ళీ అన్ని కొనాలి అనిపిస్తుంది ఇంగ జస్ట్ ఫస్ట్ ఆర్డర్కి ఇ ఇంగా ఆ ఇంగ వచ్చిందిలే ఫస్ట్ అడోరే ఇంకా త్వరలో అన్ని వస్తాయి ఇంకా ఇల్లు కట్టేద్దాం ల్యాండ్ తీసుకుందాం అని ఫీలింగ్స్ వ వచ్చేస్తాయి
అవును అదే కదా కరెక్ట్ ఫస్ట్ బిజినెస్ గ్రోత్ గురించే ఆలోచిస్తాము
అవును ఇంకా పర్సనల్ గా షాపింగ్ తర్వాత
చేసుకుందామని చెప్పి ఆలోచిస్తాం
అవును ఇంకా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా ఇంగా ఆ మిస్టేక్ తొనీ మనం నేర్చుకోవాలి
అవును ఖచ్చితంగా మిస్టేక్స్ నుంచే కదా ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు ఏమి తప్పు ఏమి రైట్ అని చెప్పి
అవును నిజమే ఇంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇంకా బాధ పడకుండా ఏమి ఇష్యూ ఉంది అది తెలుసుకొని ఇకా మంచిగా ఆ అది బెటర్ క్వాలిటీతో ఇవ్వాల అనీ
ఫీడ్ బ్యాక్ ని పాజిటివ్గా తీసుకోవాలి కదా
ఉ అవును ఇంగా ఇంప్రూవ్మెంట్ కి ఛాన్స్ అని అనుకోవాలి మనం కూడా
ఎగ్జాక్ట్లీ ఇంకా సోషల్ మీడియా పేజ్లో అయితే డైలీ పోస్ట్ పెట్టాలి
అవును ఇకా బిహైండ్ ది సీన్స్ అయితే ఇకా వీడియోస్ కూడా ఇకా అప్లోడ్ తీసీ అప్లోడ్ చేద్దాం
కస్టమర్స్కి ప్రిపరేషన్ ప్రాసెస్ చూపిస్తే ట్రస్ట్ పెరుగుతుందేమో కదా
ఉమ్ అవును ఇప్పుడు ఫుడ్ కాబట్టి ఇంకా హైజీన్ మెయిన్ టిన్ చేయడం చాలా ఇంపార్టెట్ ను కదా అది హైజిన్ ఫస్ట్ వాల్ చూస్తారు కస్టమర్స్ హైజనిక్ గా ఉందా లేదా అని
అవును క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవ్వకూడదులే ఎంతైనా కస్టమర్స్ అయినా అంతే ఇంకా మేమైనా అంతే
అవును అదే మన బిగ్గెస్ట్ ప్రామిస్
ఒక్కరోజు ఫైవ్ ఆర్డర్స్ వస్తాయి
ఒక్క రోజు ఇంకా దాని తర్వాత ఒక ట్వంటీ ఆర్డర్స్ వస్తాయి
స్లోగా అలానే హండ్రెడ్ ఆర్డర్స్ కూడా వస్తాయి
అవును ఇంకా అప్పుడు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా
కానీ మనం టీం వర్క్ తో కంప్లీట్ చేస్తాం కదా సో ఈజీగా అనిపిస్తుంది మాకు
ఊ ఇగా అవును నువ్వైతే కుకింగ్ ఈజీగా మానేజ్ చేసేస్తావు
ఇంకా నువ్వైతే డెకరేషన్ అండ్ ఫోటోగ్రఫీ మేనేజ్ చేసుకుంటావు
ఊఇంకా నువ్వు కుకింగ్ తో పట్టి ఇంకా ప్యాకింగ్ డెలివరీ అకౌంట్స్ ఇవంతా హ్యాండిల్ చేసేసి కునేస్తావులే
అంటే ఇంక పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిపోతుంది కదా వర్క్ చేసేకి
ఆ అవును నిజమే ఇంకా ఒకరు అలిసిపోయి అయితే కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా మన ఫ్రెండ్స్ లో
ఎవరిని స్ట్రెస్లో వదిలేయడం మంచిది కాదు కదా
ఆ అవును ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయకముందు మన ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండిదో బిజినెస్ స్టార్ట్ అయినాక కూడా ఫ్రెండ్షిప్ అట్లే ఉండాలా ఫ్రెండ్షిప్ ఫస్ట్ ప్రేయారిటీ
అవును బిజినెస్ సెకండ్ ప్రేయారిటీ
ఆ ఇంకొకసారి మన ప్రోడక్ట్స్ ఇంగ ఎగ్జిబిషన్ లో పెట్టడం పెట్టాం అనుకో
చాలా మంది టేస్ట్ చేస్తారు కదా ఉప్పుడు
ఆ అవును మెయిన్ గా నిప్పట్టు మసాలా అయితే ఫిదా అయిపోతారు
అది నీ చేతితో
ఇంగ మన స్టాల్ దగ్గర క్రౌడ్ ఉంటుంది చూడు పాసలే
అవును కస్టమర్ వచ్చి మీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే ఎంత హ్యాప్ హ్యాపీగా ఉంటుందో ఇంక
ఊ అవును ఇంగ విజిటింగ్ కార్డ్స్ కూడా ఒక ప్రింట్ చె చేపిద్దాం ఎందుకంటే వాళ్ళు విజిట్ చేసిన తర్వాత మనం ఆకార్డు ఇస్తే వాళ్ళు మళ్ళ విజిట్ చేసేకి దాంట్లో కాంటాక్ట్ అయ్యేకీ నెంబర్ బావుంటుంది కదా
అవును ఇంకా హోమ్ డెలివరీ కూడా ఇచెద్దం హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది మీకు అని చెప్పి అండ్ ప్యాకేజింగ్ మీద మన లోగో ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకిజీగా అర్థమయినట్లు ఓ ఇది వీళ్ళ ఫుడ్ ఐటమ్ అని చెప్పి ఆ
ఆ అవును అది కూడా చాలా హెల్ప్ఫుల్ అయితుంది లోగో అనేది ఇంగ చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ అయ్యి కొంచం మంచిగా అయితే బావుంటుంది
అవును ఇంకా పెద్ద బ్రాండ్ లాగా గ్రో అవ్వాలి ఆ
ఇంగ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని పాన్సిబుల్ అయితాయి ఇంగ ఆ దేవుడి దగ్గర ఏది ఇంపాజిబుల్ కాదు అండి పాసిబుల్ చేస్తాడు నువ్వు నీకు తెలిసిందే ఏది ఇంపాసిబుల్ కాదు అన్ని పాసిబులే అని మనం జస్ట్ కోరుకోలంతే
అది ఖచ్చితంగా లే ఇంకా హార్డ్ వర్క్ కూడా ఉండాలి అలానే దేవుడు మాతో ఖచ్చితంగా ఉంటాడు స్
ఆ అవునింగ డైలీ కొంచం ఇంప్రూవ్ అవుదాం అంతే ఇంగా ఏమనా మిస్టేక్స్ తరిగిన కొంచెం వాటిని చూసి డైలీ ఇంప్రూవ్ అవుదాం
సక్సెస్ ఓవర్ నైట్ రాదు కదా
ఆ అవును నిజమే ఫస్ట్ మనకి పేషెన్స్ ఇంపార్టెంట్ పేషెన్స్ తో ఫస్ట్ చేస్తే ఏదైనా మంచిగా ఫలితం వస్తుంది ఇప్పుడు మనం కసుర్కొని చేసినాం అనుకో కస్టమర్స్ ఇంగ నెక్స్ట్ టైమ్ వాళ్ళు మనకి మన షాప్ దగ్గరికి రానే రారు ఒకవేళ లేకపో పోయిన లేదండి ఫుడ్ రేపు కావాలంటే వచ్చి ట్రై చేయండి అని చెప్పాలా
అవును అదేమో నిజమే కానీ కొన్ని రోజులు ఆర్డర్స్ తక్కువ వచ్చినప్పుడు కా హోప్ అనేది వదులుకోకూడదు మేము ఆ
ఎవ్రీ సక్సెస్ఫుల్ బిజినెస్ కి డిఫికల్ట్ ఫేస్ ఉంటుంది గదా ఎప్పుడు సక్ సక్సెస్ అనే ఉండదు ఫెయిల్యూర్ కూడ జరుగుతా ఉంటుంది
అవును అది చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గ వస్తుంది
అవునంగా ఫ్యూచర్ లో ఓన్ కిచెన్ సెటప్ ఉంటుంది కదా మనకి ఎట్లా
అవును తర్వాత ఓన్ కెఫ్ఫే కూడ ఓపెన్ చేద్దాం
ఇంగా కెఫ్ఫే లో ఒక కార్నర్ లో మన ఫస్ట్ ఆర్డర్ స్క్రీన్ షాట్ ఫ్రేమ్ చేపిద్ ద్ధం చేసి పెడదాం ఇగ అదే కదా మనది ఫస్ట్ మెమోరీ
అవును చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఖచ్చితంగ పెట్టుదాం స్
ఇంగ ఫస్ట్ కస్టమర్ ఫోటో కూడా ఉంటే బావుంటుంది మన ప్రోడక్ట్ తో సెల్ఫీ తీసుకొని పెట్ ట్టమందామ
అవును ఓపెన్నింగ్ డేకి మన పేరెంట్స్ని ఇన్వైట్ చేద్దాం ఖచ్చితంగా
ఊమ్ సరే అయితే ఇంగ వాళ్ళకి చాలా ప్రౌడ్ గ ఉంటుంది కదా
అవును మన డాటర్స్ కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది అని చెప్తారు వాళ్ళు గూడ ఎ
అవునసలు ఆ లైన్ వినడానికి చాలా హ్యాప్ నెస్ సంతోషంగా ఉంటుంది ఆ లైన్ వినడానికి మనం ఇంత కష్టపడతాండేది
బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యాక కూడ మన బిహేవియర్ చేంజ్ చేయకూడదు సరేనా
ఉమ్ సరే అయితే హంబల్ గా ఉండాలి మనం
మెయిన్ గా కస్టమర్స్ని రెస్పెక్ట్ చేయాలి
మెయిన్ గ వాళ్ళని రెస్పెక్ట్ చేయలిలే ఎందుకంటే ఇంగా వాళ్ళు లేకపోతే మనం లేము
ఆ
గా ఎంప్లాయీస్ ని ఫ్యామిలీలా ట్రీట్ చేయాలి
అవును అప్పుడే బిజినెస్ లాంగ్ టర్మ్ సక్సెస్ఫుల్ అవుతుంది
ఇంగావు ఇంగ ఒక రోజు మన స్టోరీని ఇంటర్వ్యూ లాగా అడిగితే ఎంత బావుంటుంది కదా ఇన్ టర్వ్యూలో
అవును ఇద్ ద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకా సింపుల్ కాన్వర్సేషన్స్ తో స్టార్ట్ చేసామని చెప్తాం కదా అప్పుడు
ఉమ్ అవునింగప్పుడు ఈ రోజు గుర్తుకొచ్చి నవ్వుకుంటాం
హ్మ్ మన ఫ్రెండ్షిప్ హార్డ్ వర్క్ అండ్ టీం వర్క్ కలిసి మన డ్రీమ్ ని నిజం చేస్తాయిలె ఖచ్చితంగా ప్ర్రే కూడా చేద్దాం మేము
అవును ఖచ్చితంగ చేస్తాయి మనం అనుకుంటే ఏది ఇంపాసిబుల్ గాద్ జస్ట్ అనుకోని అచీవ్ చేయ్యాలా హార్డ్ వర్క్ చేస్తే అన్ని పాసిబులే
అవునది ఏమో నిజమే మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేసే ఈ జర్నీ లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ చాప్టర్ అవ్వాలి అని నేను కోరు కుంటున్నాను
నేను గూడ అట్లానే కోరుకుంటాన్నాను మంచి బ్యూటిఫుల్ చప్టర్ మెమోరబుల్ గా ఉండిపోవాలి ఒకరిక్ కి ఒకరి గొడవలు లేకుండానినుకుంటున్నా
ఊమ్ ఖచ్చితంగా అవుతుందిలే
ఉమ్ సర్లే అయితే డిన్నర్ చేసేసి రాపో అయితే
అవును సరే అయితే బాయ్